ప్రగసాప్ ఫిలిం బాగుంటది కదా అందులో ఆక్టింగ్ దర్శకత్వ మొత్తం ఆ యాడిటర్ అందరు ఎవరు దిసిల్లో మూవీ చాలా బాగుంది.
మా దేశం మూవీలో ప్రభాస్ చాలా బాగుంటారు.
అ ప విసిరేషనప్పుడు హీరోయిన్ డ్రెస్సు చూసి నవ్వడం పాటలు అలా అది గురించి బాగున్నాయి ఫైటింగ్స్ అలా నానమ్మ గురించి
బాగుంది మళ్ళ తాత గురించి అయినా బాగుంది
ఐటింగులు చేయడం
ఏ అంటే ముసలి ఫైటింగ్ బాగుంటుంది ఇంకా ముసలి ఫైటింగ్ బాగుంటుంది దాంట్లో మన గ్రాఫిక్స్ వ అవైలబుల్ ఉంటుంది మన
తాగ తయారు బాగుంది తతయ గు చె అట్టకాడ ముగ్గురు హీరోయిన్లు
హీరోయిన్లు బానే ఉన్నారు పాటలు కూడా బానే ఉన్నాయి
తెర్చిలో ఉంటాంది ఒక హీరోయిన్ ఒక హీరోయిన్ క బాగుంటది
చిలా హీరోయిన్ బాగుంటది
ఇంటర్వూల్ తర్వాత సినిమం బాగుంది కొంచెం ఇంటర్వూల్ కాకపోతే కొంచెం బాహాలేదు.
అరవైైన్ తర్వా తనే బాగున్నది సినిమా ఫస్ట్లో కొంచెం మామూలుగా ఉన్నది కానీ సినిమా ఇంటర్వెల్ తర్వాత బాగుంది.
గుడి కట్టించడం, దయ్యాల కోటలకి ముసుకేసుకోవడం, బంగారం నగలు.
లిస్ట్ లో ఫస్ట్లో ఫస్ట్ లో ఫైవ్ హండ్రెడ్ నోటు ఎగిరిపోయి ఆ కంచిె దాటి నోటు తోటి వాడుకొస్తాడు లోపలికి వచ్చి లోపల్నే ఇరు ఉక్క పోతగాడు
దయ్యాలు బుద్ తాలు ఆ బూడుద తీసుకొని పోవడం కోటలా హీరోయిన్లు భయపడడం బైటింగ్ తీయడం డం చాలా బావుంది.
పైన పై అంటే కింది ఆ భూమి మీద కాకుండా పైన ఫైటింగ్ ఉంటది అంటే అపోజిట్
చాల బాగుంది ఇంక ఆడ్ బాగుంది అంట్రెస్ స్సులు గెటఫ్ అన్నిీ చాలా బాగున్నాయి
అ వున్నాయి ఇంకా సినిమా మాత్రం బాగుంటది సినిమా
ఇంటర్వల్లో కొంచెం నచ్చింది ఫైటింగ్స్ ఉమ్ లాస్ట్ స్టుగా పెళ్లి చేసుకోకపోవడం బాలేద్ కొంచెం
మున్సిత ముగ్గురి సీరియల్స్ చాలా బాగుంది ఉంటుదా ఆర్వ
పాటలు బాగున్నాయి సాంగ్స్ అన్నీ బానే ఉన్నాయి సినిమాలు
అ దాంట్లో ఓన్లీ మనీ కోసం బాగా యాక్ట్ చేస్తుంది స్తడు ఆ మన సంజయ్ దత్త మీ సన్న డబ్బు కోసం చాలా ఇదిగా దిక్ష అంటే ఫస్ట్ అతను అడుక్కుంటడు అమ్మె ఎత్తుకుంటాడు ని చేద్దను తర్వాత ఒక హీరోయిన్ కి వాడు పెళ్లి చేసుకుంటడు బాగా రిచ్చెస్ చ్చె అంటే ఒక యువరాణిని మన
ఉండాయిగా ఇస్మాార్ శంకర్ హీరోయిన్ అందరు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు అందరు బానే ఉన్నారు
అవును ఇది చేసి పెళ్ళి చేసుకుంటదంట
అవునవును